హలో హ బాగున్నారా అండి? హ బాగున్నానండి. అడి ఏం చేస్తున్నారండి? ఏం లేదండి. ఖాళీగానే కూర్చొనున్నామండి. ఆ తిన్నాం. మీ తిన్నారా అండి? తినలేదండి. ఈ రోజు ఫాస్టింగ్. అవునా! ఇవ్వల గురువారం కదండి! సాయిబాబకు ఫాస్టింగ్ ఉంటామండి.
అవునా!
టిఫిన్స్ ఏం చేసుకోలేదు. జస్ట్ ఫ్రూట్స్ తిన్నా ఇందాకే. యా ఎప్పుడైనా కూడ నైటె వంట చేసుకొని తింటామండి.
పిల్ల. అందరు ఉంటారా? మీరొక్కరే ఉంటారా అండి?
నేను ఒక్కదాన్నే అండి. అంటే, మా ఫ్యామిలీలో అందరు కూడ, మేమ్ అందరు కూడ, సాయిబాబు భక్తులం అండి. ఉ మామ్ అక్క వాళ్ళు, మా వదిన వాళ్ళు, అందరం కూడా ఫాస్టింగ్ ఉంటాం.
మ్ హు
ఇగ గురువారం ఫాస్ టింగ్ ఉండి, ఇగ సాయంత్రమే, మధ్యాహ్నం ఏమన్నా ఫ్రూట్స్ అవి ఇవి వేసుకొని తినేసి, ఇగ సాయంత్రము మళ్లీ వన్ టెస వేసుకని షిరిడి కి కూడా వెళ్ళామండి మేము ఒక టూ టైమ్స్ వెళ్ళినాం
అవునా బాగా లాంగ్ ఉంటది కద
ఆ బాగా లాంగ్ ఉంటదండి చాలా బాగుంటదండి అయితే షిరిడిలో ఎట్లా అంటే ఇప్పటికి కూడా అప్పుడు బాబా నాటిన చెట్లుంటాయి కదా ఆ రోస్ రోజు చెట్లు అవన్నీ కూడా ఇప్పటికి కూడా ద అవ్వే బాబాకి పూలు పెడత తరంగట్టు అవునా అక్కడి అక్కడ ఫ్లవర్స్ తోటే పూజిస్తార డైలీ ఎక్కడ ఫ్లవర్స్ తోనే పూజిస్తారండి అవున క్కడ అంటే బాబా దగ్గర ఎట్లా అంటే కొబ్బరికాయలు గాని అవి కాని ఏం తీసుకెళ్లరు అసలు
ఎందుకు అక్కడ దొరుకుతయా
ఆహా అంటే కుంకుమ పసుపు అలాంటి ఏం లేదు బాబా విభూతి నా ఆ టెంపుల్ కి వెళ్ళాలి అంటే గులాబీ అవును
ఉహు
సాల్వ ఆ నఫ్ట్టు నైవేడ్ గంత ప్రసాదము అంటే మనది అది చకర బిల్లలు ఉంటాయి చూడండి చిన్న చిన్న గా దేవుడికి డైలీ ప్ర నైవేద్యం పెట్టుకోవడానికి తెచ్చుకుంటాం కదా ఆ ఓ అవి అవి తీసుకెళ్తారండి ఎక్క కొబ్బరికాయ ఎంగ్ కొతారా అండి కొబ్బరికాయ ఇట్ల అవన్నీ ఏం ఉండదండి ఏం జస్ట్ మనకి ఒకవేళ అక్కడ దక వెళ్ళినాం కదా మనం పట్టుకోవాలి మనం తృప్తికి అని అంటే మాత్ త్రం మనం అక్కడ బయటనే తీసుకొని బయటనే కొట్టాల్సి ఉంటంది కాని అసలు లోపలికి అసలు ఎలోనే చేయరా నార్మల్ గా ఇప్పుడు మన దగ్గర ఉన్న టెంపుల్స్ అయితే కొడతారు కదా కొడతారు అక్కడ కూడా కొడతారు కానీ లో ఇప్పటి ఏం తీసుకెళ్లరు మనం అక్కడికి వెళ్ళిందంటే వాళ్ళే బుట్టలు పెట్టి ఒకటి బాబాకి షాల్వా బాబాయి గులాబీ పూలు ఆ విభూతి ఆ మన చక్కెర బిల్ల ప్రసాదం ఉంటది ఆ వాళ్ళే ప్యాకింగ్ చేసి ఇస్తారు కుంకుమ పసుపు అట్లాంటి ఏవి కూడా. ఎరు పాలరాతి తోటి ఉంటుదండి అవునండి పాలరాతితోని. చాలా బాగుంటది ఆ మళ్ది ఇప్పుడు బాబా ఏమేం చేసాడో అవన్నీ కూడా పెద్ద పెద్దగా బొమ్మల అవన్నీ ఉంటాయి. ఆ హా అప్పుడు అప్పుడు బాబా చెక్కిన బొమలా లేకుంటే పాలరాతతో చేస్తు లేండి విగ్రహాలుా చెక్కినే ఏం లేదండి జస్ట్ మనం తయారు చేసి. పెడారు కదా
ఆహా అట్లే
ఆ అట్లాంటివి మొత్తము బాబా ఏమేమి చేసిందో ఎగడికిట్లా చేసిందో బాబా సన్నిధానం ఉండే కదా. అ ఎట్లున్నది అది మొత్తం కూడా ఉంటాంది అంతేకాకుండా బాబా సత్రాలు అయితే ఎన్నో ఉన్నాయండి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి. కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆ ఫుడ్ అవి ఇవి అంటే ఇప్పుడు మనము తిరుపతి క అట్ల వెళ్ళినప్పుడు భోజనాలు అరేంజ్ ఉంటాయి కదండి అట్లా ఉంటది అక్కడ కూడా అవునండి అట్లనే ఉంటది సేమ్ బాబా సత్రాల స ఆ మళ్ళీ ఒకవేళ సత్రాలు మనకి పెద్ద హాల్స్ ఉంటాయి ఆ అందులో ఉండొచ్చు లేకుంటే సపరేట్ రూమ్స్ ఉంటాయి. ఒకవేళ అది కూడా మనకి దొరకలేదు మంది బాగున్న అంటే లాకర్స్ కూడా ఇస్తారు మనకి
అవునా అది
అది బెటర్ అండి ఎందుకంటే మన సామాన్లు అవి అన్నీ ఉంటాయి కదా ఆ మళ్ళీ టాయిలెట్స్ కి మొత్తం ఎన్నింటే అన్ని ఆ బాత్రూమ్స్ లేట్రూమ్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి మనకి ఎక్కడ పడితే అక్కడ.
అవునా
ఎంత మంది వెళ్ళిన పిల్లని తీసుకెళ్ళిన రిస్క్ ఉండదండి. బాగుంటాది ప్లేస్ చాలా విశాలంగా ఉంటది ఏ కా చాలా విశాలంగా ఉంటాయి అప్పుడు అప్పుడు నా. అప్పుడు బాబా నాటిన మొక్కలు కూడా ఇప్పటికి ఉన్నాయంట.
అవునా అంటే
అంటే అక్కడ వాళ్ళు చాలా జాగ్రత్త చూసుకుంటున్నారు అన్నట్టు వాటికి వాటికి బాగా సెక్యూరిటీ. అదిది ఉంటదంట ఆ ఆ పూలే ఇప్పటి వరకు కూడా దేవుడికి విడ. తారు అన్నట్టుగా బాబాకి ఈ రోజ్ ఫ్లవర్స్ అంటేనే ఇష్టం అనక అవునండి. గులాబీలు అంటే చాలా ఇష్టం బావకి, అప్పుడు ఆయన తోటలు, పండ్ల తోటలు, పూల తోటలు ఆ మళ్ళ పాడి ఆవు పాలు ఓస్తరండి, మనకి అక్కడ మొత్తం ఆవుపాలే. అవునా హార్డ్ డి ఆవులను పెంచి అప్పుడు బాబ ఆవులు పెంచే అంటే ఇష్టం కదా, అవున బాబాకి బాగా ఇష్టం పాడి పెంచడం అన్న అవి ఇప్పటికి కూడా అక్కడ సత్ త్రలు ఉన్న వాళ్ళకి ఫ్రీగానే పోస్తరండి పాలు. ఎన్ని సార్లుదాగిన ఫ్రీ గ పాలు పోస్తరు అవునా సప్ అట్ల మొత్తం అక్కడ నుంచి మళ్ళీ బాబాకు అభిషేకాల నుంచి పాల ను
అవును పాలాభిషేకాలు అవి చేస్
అవి చేస్తారు కదా
హ్మ్
ఇప్పుడు ఇంకా చుట్టుపక్కల కూడా నాస్తికు, తైబ్రకేశ్వరం అవన్నీ తిరిగామండి. పంచవటిి ఆ చాలా బాగా ఎంత మంచిగా ఉన్నాయంటే నాసిక్ లోనైతే తే ఆ త్రివేణి సంగమం అని మూడు గంగలు కలిస్తయండి అక్కడ. ఆ చాలా బాగుంటది. ఆ అక్కడ అక్కడికెళ్ళి స్నానం చేసి, అక్కడ కూడా మొత్తము ఆ రాములవారి టెం పులు శివాలయం అవన్నీ దర్శనం చేసుకున్నం. అవును చాలా దగ్గర ఉన్నాయి, అక్కడ ఒక దగ్గర రాముల వారిది ఉన్నదయితే, ఆ డైలీ అంటే శ్రీరామ నవమి రోజు మన సూర్యకిరణాలు అనేవి డైరెక్ట్గా రాముడి పాదాల మీద పడతయంట, ఆరు ఆ ఒక్క రోజు ఆ చాలా బాగుందండి అదైతే వాళ్ చెప్ చెప్పారు, ఆ చాలా ఇంకొక టెంపుల్ అయితే ఆ నెయ్యి ఇసుక మ, ఇసుక మట్టి అదేం లేకుండా ఆ నెయ్యి అంటే సంప్రతాలు ఉంటయి కదా. బాటితో బాటిని పెట్టి కట్టారట టెంపులు, అదైతే ఇంకా చాలా బాగుంది. అవునా టే చూడదగ్గ ప్రదేశం ఉన్నట్టది
అంటే హాలిడేస్ పిల్లల్ని కూడా తీసుకెళ్ళొచ్చు
పీళ్ళని కూడ తీసుకెళ్ళొచు అవునండి పిల్లలను కూడా తీసుకెళ్ళొచ్చు మేము వెళ్ళినం కాని మాకంత రిస్క్ అని ఏం అనిపియలేదండి. మనం శిరిడికెళ్తే అక్కడ వేకన్స్ అయ మళ్ళ ఆన్ అన్ని చూపెట్టి మళ్ళని తీసుకొచ్చి మళ్ళ శిరిడ్లో దించేస్తరు వాళ్ళు ఆ చాలా బాగున్నాయి ప్లేసెస్ చూడ దగ్గ ఆ మేము ట్రైనే బుక్ చేసుకున్నామండి ఫస్ట్ ట్రైన్ బుక్ చేసుకొని ట్రైన్ లో ఎళ్ళాము అక్కడ సిరిడీలో దిగి ఆ తర్వా ప సిరిడీలో అన్ని దర్శ్ నం అవన్ని అయి పొయిన తర్వాత ఆ ఇంక మిగిల్న ప్లేసెస్ మాత్రం ము వేకన్సీ పట్టుకొని వెళ్ళేస్ మళ్ళ సిరిడి నుంచి మళ్ళ రిటన్ ట్రైన్ ఎక్కామండి వెళ్ళరా అండి ఎప్పుడన్న?
ఆ నేను వెళ్ళలేదండి మేం మేము లా
ఆహా ఆ చాలా బాగు కదండి అక్కడ మళ్ళీ ఇప్పడికి మనకి అన్ సీజన్ లో ఉండే పండ్లు కూడ అక్కడ ఉ లేదండి అని సీజన్ లో దొరకని పండ్లు కూడ అక్కడ ఉ
అంటే తోటలు ఉంటాయా అండి?
దాని మొత్తం తోటలే ఉంటయి. ఆ మామిడి తోటలు స ఆ మామిడి స కోట ఈ చెరుకైతే ఎట్లా అంటే ఇప్పుడు మనక్ ఇక్కడ మిషన్లతో లెస్ తరు కదండి చెరుకు ఆ రసం ఆ అక్కడ ఎట్లా అంటే ఒక ఎద్దునుగా ఎద్దుంటది కదా. ఉహు అ ఎద్దు త్తోన్ తీస్తారండి ఆ ఎద్దు చుట్టూ జరిగినా కొద్దీ
ఆ మ నాచురల్ గా ఇప్పుడు మంచ
చా అంటే దానికి కూడా వర్క్ అయితది. నేచురల్ ఫ్రూట్స్ అంటే రసం కూడా మనకు వస్తది ఆ ఆ తిప్పిని మళ్ళ ఎట్లా కి ఫుడ్దా యూజ్ చేస్తార
అది మంచి పద్దతి కదండి. ఎందుకంటే వేస్టేజ్ కాకుండా వేస్టేజ్ ని కూడా యూజ్
ఫుల యూజ్ రీ యూజ్ చేసినటయితుంది అవును అసలయితే ఇక్కడ మనకి చూడండి ఎంత ఆ మొత్తం ఇక్కడ చూసిన మిషిన్స్ ఉంటాయి కదా.
ఆ మెషిన్స్ ఉంటాయి మళ్ళీ ఏంటంటే ఐస్ క్యూబ్స్ వేస్తారు.
క్యూబ్స్ ఎస్ అవును పూలు ఉండాలనేసి అట్లా వేస్తే అది వేస్ట్ ఆఫ్ అయిపోతది. ఇప్పుడు జ్యూస్ అనేది తక్కువ వస్తది. ఐస్ అనేది ఎక్కువ అయిపోతది కదండి. అవును కానీ నాచురల్ గా తాగితేనే మనకు కూడా చాలా బావుంటది అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడక్కడ దగ్ ఇర వెడతరుగాని మొత్తం అ ఇవే అండి ఎద్దులతోనే
అవునా
ఆ ఆ మిషిన్స్ కూడా ఎంత వెరైటీ ఉంటాయంటే ఆ ఒక ఎద్దు తిరిగినా కొద్ది, తిరిగిన కొద్దీ అటు రసం పడుతది ఇటు తిప్పి పడుతు గది చాలా అ చూ చూడడు మనం గానములోనే తీస్తా చూడండి. ఆ అట్లా అదా అంటే కొట్లా ఇట్లా పెద్ద కట్టేసి ఇట్లా తీపోతారా అవునండి అట్లనే ఏసారు.
అవునా ఈ మధ్య గానుగునూనె ఎక్కువ తీస్తున్నారు కదా.
కదా అవును అహ అది రేటు కూడా ఎక్కు ఎక్కువ ఉంటుందండి గానుగు నూనెకి ఆ చాలా రేటు ఫోర్ హండ్రెడ్ కి, ఫైవ్ హండ్రెడ్ కి ఒక లీటర్ వస్తది అండి అవునా చాలా ఎందుకంటే ఇప్పుడు ఉ ఉన్నా హెల్త్ ఇష్యూస్ కి ఆ అట్లాంటి ఆయిల్ వాడం వల్ల యూజ్ అవుతాదని హెల్త్ ఇషూస్ రాకుండా ఉంటాయని చాలా మంది అదే యూజ్ చేస్తున్నారండి. మీరు కూడా యూజ్ చేస్తారా అండి.
సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తాను. మీరు యూస్ చేస్తారా అండి.
మీరు యూస్ చేస్తారా అండి లేదండి మేము ఆధార్ ఆదార్ వ్యత్యాస అవునా కానీ మా దగ్గర చాలా మా సార్ కూడా అప్పుడప్పుడు ఆధార్ తీసుకొస్తారు. సన్ఫ్లవర్ ఆయిల్ ఈ టూ కంపల్సరీ వాడతామండి. అవునా మా దగ్గర ఉన్నారండి. కొంచెమంది హెల్త్ కరెక్ట్ గా లేదని అది వాడితే కొంచెం వాళ్ళ రిజల్ట్ ఉంది అని చెప్తారు. మాగే తీస్తారండి కానీ కాస్ట్ ఎక్కువ అనేసి
తీసుకు అది ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిలే అలవాటు అయ్యాయి మళ్ళీ
మళ్ళీ వేరే ఆయిల్ వాడితే టేస్ట్ చేంజ్ కొంచెం పిల్లలకు కూడా అలవాటుయే వరకు టై పడుతుంది. సరే అండి మీ విలువయిన సమయాన్ని మాక్ ఇచ్చినందుకు ధన్యవాదాలండి
ఓకే అండి